హలో హలో హలో హలో వినిపియట్లేదు ఎందే హలో మోహన్ హలో ఒక్కొక్కసారి అట్లా అయిద్ది కావచ్చు హలో
హలో హలో
హలో ఇప్పుడు విన్పిస్తు
వినిపిస్తుందా రాధిక వినిపిస్తుందా
ఇంచేపటినుంచి హలో హలో అని మొత్తుకున్న
అహ్ ఆ
దెప్పియు మన్నా
మీ
హలో
మీరన్న మాట్లాడుదురుగా
మాది ఒక చదివేనా, నువ్వన్నింటిడుండీ నువ్వన్న ఇంటికాడున్నవ్ మంచిగా. మేం హాస్టలుండి ఏం చెత్తానమో మాకే తెల్వట్లేదు.
మీర్ చదువుతూ
హలో గదేం చదువుడు గిదేం చదువుడు ఘోరంగ చదవాలే.
ఆ
అది గుడ ఎప్పుడో ఒకసారి
ఆ
ఇట్లా చదివితే జాబ్ వత్తదా, ఫుల్లు చదవాలే ఉమ్
సిద్దేశ్వర్కి ఎంతొచ్చింది మరి ఫస్ట్ సెమ్ల?
ప్పుడే వచ్చినయి, సెవెన్ పాయింట్ టూ లోనే వచ్చినయి, సెవెన్ పాయింట్ లోనే వచ్చాయి. సిద్ధేశ్వర్కి ఎంత వచ్చినయే ఎక్కువే వచ్చాయి.
ఎంత
సెవెన్ పాయింట్ టూ నో, త్రీ త్రీ అనుకుంటా. నాలెడ్జ్ ఉంటది లే సిద్దేశ్వర్ కి
ఆహ హ ఆ
కనా పార్ట్ టైం చేత్ ఏం సరిపోతయ్, పాపం కదా ఫుల్ టైమా సిద్దేశ్వర్ జాబ్ కదా
జాబ్ చేస్తుండా?
ఆ నీక్ తెల్వదా ఆయనే మన ఎం సి ఏ ఫస్ట్ సెమ్ కన్నించి జాబు.
ఏం చేస్తుండు?
వర్క్ ఫ్రమ్ హోమ్ అయినది.
అవునా
ఉమ్ టెన్ థౌజండ్ ఉండే అప్పుడు, ఇప్పుడు టూ థౌజండ్ పెంచిండ్రంట. ట్వల్వ్ థౌజండ్ అయింది, మంచి ముందే మనక్ చెప్ప మనవే సిధేశ్వర్ని సిస్టమ్ లనే, ల్యాప్టాప్ లనే
ఉహు
రెండు చూసుకుంటడు ఇగ అందుకే, మంచిగ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా కాలేజ్ కొత్తడు. వర్కు గుడ జుస్కుంటడు
ఉహు బాగుంది ఆయనకి
ఉమ్ నా ఎక్స్పీరియన్స్ నేను వేరే దగ్గర పో
ఆ
అది పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొనీ వేరే దగ్గర పోతే ఇంకా, ఎక్కువే అయితయి అంటాన్న.
ఆ
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బావు వర్క్ ఏం ఉండదట ఎక్వ అందుకే అంత ఫ్రీగా కాలేకి ఒత్తాడు కదా
హమ్ మీరు గుడ చెయ్యూరి అయిపోతది
ఏం జెయ్యం మేము
వర్క్ ఫ్రం హోము ఆయినక్ అడుగుర్రి జెప్తడ్ఏమో
ఆయినాన్ ఫస్ట్ సెమ్ నుంచి అడుగుతున్నాం గావచ్చు
చెప్తలేడా
ఏమో ఏమంటడు దివ్య చెప్పమంటే లేవంటడు వీకెన్సీ
ఆహా
అయిపోయింద తొందరన లో
అదే జాబ్కోసం ఒక తల్లినే జంపిర్రంటే నాక్ యూత్ అచ్చింది ఒక్కటి
అవునా ఎందుకు
చూ చూస్ నువ్ చూల్లే
ల్లే
హబ్ హా నిన్న వేటీ న్యూస్లో ఒచ్చిందిగా
వేటి న్యూ న్యూట్ లేద్ నాదాంట్లా
లోకల్ అప్ల గూడా ఒచ్చింది
ఆ అదిగుడ్ లేదు నాదాంట్లా
ఉహు
హు ఎందుకు జంపేసిందండే హా
హలో
ఎవరో నీట్ ఎగ్జామ్ కోసం కాలే నర్కేకుండో ఏమో అయింది గదా అప్పుడు ఒక్ సారి నీట్ ఎగ్జామ్ల క్వాలిఫై అవ్వడం కోసం
ఆ
ఇయ్యాలప్ సండా ఉమ్మ ఆంధ్రపదేశ్ తెలంగాణలో లైఫ్ ఇన్సూరెన్స్ అంట్ర
టెన్త్ పైగా చదివి ఉండలీ ఇరవై మూడు పోస్ట్ లో ఫ్రెషర్ స్వాగతం అమాట
హు ఆడు హు ఫుల్ అత్తయ్ వాటర్ బాటిల్లల్లా
చేసే కొత్త కస్టమర్లలో చీర తీసి అవసరాలకు తగిన ప్లాన్లను సూచించి అమ్మకాల లక్ష్యాన్ని సాధించాడు అన్మాట మో హలో
ఆ అక్క
ఏ ఈ రోజు కాలేజీ ఉంటే కాలేజ్ కాలేజీ పోకపోతుండేనా
పోకపోతుంటిని నేను ఇప్పుడే ఇంతసేపే లేసిన
ఆ
మీరు రారా ఇంగా
ఈ రోజు వద్దాం అనుకుంటే ఈ రోజు కాలేజే లేదట ఈ రోజు వద్దాం అనుకున్నా
ఉమ్మ్
అ అ ఆ
తీసుకొని పోదాం ఇంగ
అర్ధం కాలే
ఇంటర్నెట్కి పోదాం ఇంగా అంటన్న
ఆ
ఉ
గ్రూప్స్ పడితే బాగుండు
ఎందుకు చదువనే చదవలేదు ఇప్పుడు పడితే మనం ఏం చదవకుండా ఏం రాస్తాం
అది పడితేనే కొంచెం చదవాలన్న ఇంట్రెస్ట్ అన్న వస్తది ఉకే తిరుగుడే అవుతుంది నాకైతే ఎవరో ఒకరు పని చెెప్పడం
ఇరాన్ నొళ్ళకి ఏం పని ఉండదేమో ఉ అంటే యుద్ధమే అంటారు వీళ్ళు
హరో
ఇరాన్ ఇరాన్
అవును చనిపోరా అట్లయితే వాళ్లొళ్ళు
ఎందుకు చనిపోడు మన భారతీయుడే చనిపోయిండట ఒక్కడు ఉమ్
ఉ
దాదాపు పట్టుకుపోయారు తో పాటు ఆమె తల్లి అమ్మమ్మను హత్య చేసిన అతడు తన భార్య పిల్లలను కడ చేర్చాడట చివరి ఉమ్ హలో
ఆ హలో
ఇంకా మరి ఎస్ఐఆర్ ఫామ్ ఇచ్చిర్రా మీరు
ఫిల్ చేసిన కానీ తప్పంటాండు ఏంది మావోడు ఫోన్ చేసి మా తమ్ముడు
ఏమంటుండు తప్పు అంటుండా
తప్ప అంటక్క అంటాండు నేను ఫిల్ చేసిందంట తప్పంటాడు వాడు ఏందో ఏమో మరి
తప్పంటే
రాంగ్ ఫిల్ చేసినవ్ అంటాండు
రాంగ్ ఎందుకు ఫీల్ చేశారు
నేను కరెక్ట్ ఏ చేసినా ఫుల్ వీడియోలు చూసిన ఇంకా నిన్ను గూడా అడిగిన
ఆ
ఏమో ఏం చేసిందో ఏమో ఇంగ అవి ఇచ్చి రావడానికి పోతే తప్పటక్క ఇవి
ఆ
మళ్ళీ ఇస్తారా ఒకవేళ రాంగయితే
మళ్ళ ఏమి ఇస్తారు అదే కరెక్షన్ చేస్తారు
హ్మ్
ఇంకొ ఫామ్ ఇయ్యరు అనుకుంటాం మేబీ
ఉహు కట్టు హిం నాది తప్పు అన్నది
హ్మ్
మా తాత ఎంలే ఇగ ఇట్ల తప్పు ఫిల్ చేస్తే ఫుల్ తిడుతడు గునుక్కుంటడు అ మా డాడీ కూడా ఎంసిఏ చేసినవ్ ఫామ్ ఫిల్ చేసుడు రాదా అంటాడు ఇగ
ఆ
మీరు ఇచ్చేసిండ్రా? అవి ఫార్మ్స్
ఆ
ఫామ్స్ ఇచ్లేషిరా ఎస్ఐఆర్ ఫార్మ్
మేము ఇచ్చేసినాము గదా ఎప్పుడో
ఉ ఎందుకో ఏమో అసలు ఎందుకు అవి
రెండు రెండు ఓట్లు ఉంటే ఒకటి క్యాన్సిల్ అయితదట ఒకటి హైదరాబాద్ లో ఒకటి మన ఊర్లో అటువంటి ఉంటాయిగా
చాలా మందికీ ఉన్నాయి అట్లా
అందుకనే అది క్యాన్సిల్ చేయనికి ఇట్లా ఎస్ఐఆర్ ఫామ్ నింపీరు
రేసి వచ్చి ఇట్లా కొబ్బరి నూనె పెట్టుకుంది చెయ్యి మీద చెయి మీద పెట్టుకొని ఒక దగ్గర ఓటేసి మళ్ళా ఓటేసి రాగానే అది తుడు చేస్తే పోయింది మళ్ళీ ఇంకో దగ్గర పోయి ఇంకో దగ్గర ఓటేసింది హ చాలా మందికి ఉన్నాయి అట్లా రెండు దిక్కులా
ఆ అ అ ఇంకా మరి
మరి చేసినవ మల్ల
చేస్తా ఓ ఐదు నిమిషాలాగి చేస్తాగు
ఆ సరే
ఆ
అ
హలో
సరే సరే అంటనా
ఆ
అ